చెప్పండి
అంటే ఇప్పుడు మీ డిస్క్ ప్రాబ్లం గురించి ఇంకా మీరు బయట ఎక్కడ పెద్ద హాస్పిటల్స్ అంటే ఇంకా ఇంకా మంచివి ట్రై చేయలేదా
నేను ఈ ప్రాబ్లమ్ చస్ క వెళ్ళాను ఆయన న్యూరో సర్జన్ అమెరికన్ డాక్టర్ ఆయన అప్పుడు నా ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ మధ్యలో ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ మధ్యలో ఉండ అప్పుడు ప
కొంచం చాలా చిన్న వయసు ఆ
ఆ అయితే ఆయన ఉండి ఏజ్ చిన్నది ఇక పెళ్లి కాలేదు కనుక సర్జరీ వద్దు నువ్వు సర్జరీకి దగ్గరలో ఉన్నావ్ కాని సర్జరి వద్దు మావులు ఎక్సర్సైజ్ చేస్తూ మెడిసిన్ వాడు ఎక్సర్సైజ్ చేస్తున్నా నీ అదృష్టం తగ్గితే తగ్గినట్టే అని చెప్పి కొన్ని రిజిప్ట్ చెప్పారు అట్లా ఒక వన్ మంత్ చేశాను తగ్గలేదు దాని తర్వాత మళ్ళా ఈ కేరళ ట్రీట్మెంట్ చేసుకున్నాను ఆయుర్వేద పంచకరమ ట్రీట్ మ అది ఓకే అది బాగానే ఉన్నది అప్పుడు ఈ పదేళ్ల కింద ఇప్పుడున్న ఎక్విప్మెంట్ లేవు హాస్పిటల్స్లలో అది ఏళ్ళను ఒక సెవెంటీ పర్సెంటే ఏమో బానే క్యూర్ అయింది ఒక వన్ ఇయర్ రెస్ట్ లో ఉన్నాను ఏ పని చేయలేదు ట్రీట్మెంట్ తీసు పోనీ తర్వాత మాల టూ థౌజండ్ సెవెంటీన్ లో మళ్ళా వర్క్ స్టార్ట్ చేశాను ఇగ మల్ల వర్క్ స్టార్ చేస్తే ఏంటే మళ్ళ వర్క్ చేయడం వల్ల నేను కూడా వర్క్ చేయ వల్ల మళ్ళీ తగ్గంది సేవేంటీ పర్సెంట్ తగ్గించేస్తే మళ్ళ మొదటికి వచ్చేసింది అట్లాగే దాని బారి మళ్ళీ ఫిజీయోతేరిపి చేయడం మధ్య మధ్యలో ఎక్స్రేలు చేయడం ఆ ఆయుర్వేదిక్కుఈ కట్టలు కడతారు కదా రాజ అవి నాటుమందు అలో అన్ని తిరిగసాను ఇంక దీని మీద దగ్గర దగ్గర చాలా డబ్బులే ఖర్చు పెట్టాను ఎన్ని పెట్టిన ఇలా ఉన్న అంటే రా ఇలాగానే వండి పా ఇంకా ఇది తగ్గదు మనకు అప్పటికి నాకు ఈ ప్రాబ్లం వచ్చినకి ముగ్గురు ఇద్దరు ఇంగా ముగ్గురు పెళ్ళిళ్ళకు ఉన్నారు
ఆ
ఇప్పుడు దీన్ని చూపిస్తూవుంటే వాళ్ళు ఇంట్లో అయిపోతారు అని చెప్పేసి ఏదున్న ఉన్న సేవింగ్స్ తో డబ్బులు చేయడం డే అండ్ నైట్ వర్క్ చేయడం వాళ్ళని బయటకి పంపించడం మన బాధ్యత మనం చేసుకోవాలి తర్వాత ఉంటాము ఉండమో తెలిదు ముందు వాళ్ళ బాధ్యత ఇది చేసుకోవాలి అది ఒకటి చెప్పింది మా నాన్నమ్మ వంట సో అలాళ ఇంట్లలో ఇంత ఏజ్ ఐతున్న కూడా పెట్టు నపోనీ ఇరవై ఏడు ఇరవైఐదు వచ్చే వరకు పెట్టుొని మనం మా చిన్న చిల్ల అయితే ఇరవ తొమిది వచ్చాయి
ఆ ఆ మ్ అంటే వాళ్ళు వాళ్ళు అంటే అనేది ఏంటంటే వాళ్ళు ఏమి అంటే ఉమ్ ఎడ్యుకేషన్ గానీ, జాబ్స్ గానీ వాళ్ళు ఏమి
ఉ దోన్న చ చదివిచ్చాము, ఇప్పుడు మా రెండో అక్క మూడో అక్క తర్వాత చెల్లెలు పెద్ద చెల్లెలు వీళ్ ముగ్గురు కంపెనీలో డ్యూటీకి చేశారు వాళ్ళు కోరుక్కునే టోళ్ళు వాళ్ళు పని చేసుకుని మేం పని చేసుకుని చికిలు వేసుకోను డబ్బులు దమ చేసుకోను ఎంతోంతో వాళ్ళ హెల్ప్ చేసుకున్నారు మేం చేసాము ఇంకా పెద్ద చెల్లికి చిన్న చెల్లికి ముగ్గురు అక్కలు ఇద్దరు చెల్ల నా కైనా మన కైనా ముగ్గురు అక్కల తర్వాత మా అన్నయ్య మాన్నయ్య తర నేను మాత్రం ఇద్దర్ చెల్ ఇక వాళ్ళు అయిపోయిన తర్వాత
అక్కడితో ఒకటే మీరు మగపిల్లల కోసమేమనా ఎదురు చూసి మీరు లాస్ట్ బుట్టేదేమో అనుకు పుట్నా ఆయన తర్వాతే ముగ్గురు ఆడపిల్లలా
ఇద్దరు మా నాన్న ఉండి మా అన్నయ్య మా అన్నయ్య ఎన్నికలనే నేను పుట్టాను టు మా అన్నయ్య తరువాత నేన్ పు అ అని చెప్పసి ఎంటనే మోబైల్ కొట్ట అని చెప్పేసిం వాళ్ళ అట్లో సర్రలు చేయిించకున్న లేదు కదా అప్పట్లో
అప్పట్లో అవును అవును
ఈగ దాని వల్ మళ అమ్మాయి కుట్టింది మళీ తర్వాత కూడా మళ్ళీ అమ్మాయి పుట్టింది ఇంకా తర్వాత ఇప్పడు సార్ ఆ మా అమ్మకు ఇంకా మా నాన్న ఇంకా సర్జరీ చెప్పి ఇలా భయపడ్డారు, మనుషులు వీక్ అయిపోతారు అది అని చెప్పి
అదే అప్పట్లా అద ఒకప్పనమ సమ ఏం వేరే పోత్ ఏం కాదు సట్టమి చట్టమేస రెంటో ప్రాబ్ల మేటిక్ ఏం కాదు గాని ఇంకా వాళ్ళు అట్లా భయపడ్డారెమో
ఇ అప్పుడు కాలం మనుషులు అంతే కదా, మనం ఏం చెప్పాలి మనకి తెలియని వయసుకి ఇవన్నీ ఉంటాయని మనకి ఏం తెలుస్తుంది భవిష్యత్తు ఇంత దరిద్రం ఉంటదని
అదే అదే కానీ ఏదేమైనా ఒక కుటుంబంలో ఆ అసలు ఏంటంటే ఇక్కడ విషయం ఏంటంటే ఆ మనదాకా వచ్చేసరికి ఏంటంటే, ఈ ఇవి ఆచారాలు ఏంటంటే ఆడపిల్లన్నాక పెళ్లి చేయాలి, ఒకంటికి పంపాలి ఇంకా ఇవి మె ఇవి మెయిన్ సొసైటీ గురించి ఆలోచించాల్సి వస్తుంది
పెళ్లి చేసుకపోతే వాడికిక ఏదో లోపం అని చెప్పి నిందేస్తంది, కానీ ఆడపిాతకానికిడుడి ఇంట్లో పెటుకుని పెళ్లి చేసారు వళ్ళుీళ్ళు చూసుకుంటడా నింది అవడతారు మాకు ఏవి అలవట్లేవు కాకపోతే ఏందాంటే వాళ్ళతో మా బయట జనాలు వ్యవస్థ తిట్టేసుకుంటది వీళ్ళకు వీళ్ళు చెయ్యరు ఇగ మా ఇంట్లో నంటరు మీరు చేసుకోకపోతే చేసుకోపోతారు ఆడ పిల్లలకి చేయండి ఆడ పిల్లలకి చేయండి ఆడపిల్లలకి చేయండి అని ఎందుకు ముగ్గురుఅక్కల తర్వాత మా అన్నయకి చేయాలనుకున్నాను మా అన్నయ సంబంధం చూస్తే అది కాలేదు రో ఆ తర్వాత మీకు ఎట్లా కాదో అనే ఉండు చదువుకున్న అమ్మాయి ఉండాలి జాబ్ చేస్తామని చూసుకుంటాం అంటే వాళ్ళకేమో మా ఫ్యామిలీ నచ్చట్లేదు ఇట్లా ఇట్లా ప్రోలాంగ్ చేస్తా ఉంట నాలుగైదు ఏండ్లు అలా లేట్ అయిపోయింది అరే బాబు నీకు ఇంకో రెండు వేల పంచదిలో మా పెద్ద చెల్లి పెళ్ళి చేసాము దాని తర్వాత మరో రెండు వేల పంతొమ్మిది తర్వాత మరో రెండు వేల ఇరవై నాలుగులో ఐదేళ్ళ తర్వాత మళ్ళ చిన్న వయసు ఈ ఐదేళ్ళ గ్యాప్ మాత్రం మా అన్నయ్య దే టైం బెట్టి లేపోతే మా చిన్న ఆమె పెళ్లి కూడా ఎప్పుడో అయిపోతుండే ఇగ సర్లే ఇ మని మీ టైపు కాదు ఎందుకని అన్నా అయ్య ముందు ఆమెకు చేసి పంపించేద్దాము తర్వాత నీ ఇష్టం నువ్వు చేసుకుం నువ్వూ చేసుకో నీ ఇష్టం నాకైతే ఎట్లాంటి ఇంట్రెస్ట్ లేదు నేనైయితే సింగిల్గానే ఉండిపోతానీ నేను మా చెల్లెలకి అయిపోయిన తర్వాత నేను చెప్పిన మా అమ్మకి అమ్మ నేను అరుణాచల వెళ్ళిపోతా నీ సాధువులో కలిసిపోతా నన్ను వదిలేసి అంటే మా అమ్మ ఓప్పుకోట్లేదు
ఆహా ఆ సాధువుల్లోకెల్లడం ఎందుకులే గానీ మీకు ఒకవేళ ఈ హెల్త్ ఇష్యూ ఒక పెద్ద ప్రాబ్లమటిగ్గా అయిపోతే మాత్రం పీస్ఫుల్ గా సింగిల్గా ఉండడానికి ఇష్టమైతే అలాగే ఉండండి మ్యారేజ్ చేసుకొని సంతోషంగా ఉన్నాళ్ళు భూమి మీద ఎవ్వరు లేరు అది మేల్ కావచ్చు ఫీమేల్ కావచ్చు. అది మీ డెసిషన్ ఎ కానీ ఇక సన్యాసి అచ్చం విన్యాసం వద్దు మంచిగా
అదొక రకమైన ఇంట్రెస్టు నాకు అదొక రకమైన ఇది ఉంది సాధుల కలవాలి సాధుల కలవాలి సా ఇప్పడు నుంచి కాదు ఒక పదేళ్ళ నుంచి ఉంది నాకు ఎప్పుడు చూసినా అంతే ఆ రోడ్డు మీద ఏవైనా సాధవు పోతున్న అనుకో తదేకంగా వాళ్ళనే చూస్తుంట నేను ఎప్పుడైతున్నా అని హ హ హ మా అమ్మకి చెప్తనేమో పిచ్చోళ్ళు చేతకానోళ్ళు ఆ ఆ వాళ్ళు పోతారు అట్లా నీకేం మీదేదంటే నీక్ తెలియదమ్మా అందులోన్న ప్రశాంతత నీకు ఎందులో తెలియదు అన్న అదొఒక రకమైన ఆ దైవికులు ఖం అయితది నీకు అర్థం కాదు అన్ చెప్పేసి
కాకపోతే వచ్చేస్తే ఫ్యామిలీ నుంచి ఒకవేళ మీ బ్రదర్ మ్యారేజ్ చేసుకుంటె మీ అమ్మని తీసుకని మీరు పక్కకు వచ్చేసేయండి. ఈ పీస్ఫుల్ గా అమ్మ కొడుకు ఇద్దరు ప్రశాంతంగా ఉండడానికి ట్రై చేయండి. అవును మీకు మీకు మీరు ఇది పెడితే మీకు మేబీ ఈ లోన్ కూడా వస్తదేమో కదండి ఈ డిస్క్ ప్రాబ్లం అనేది దాని గురించి ఏమన్న పెడితే ఆ లోన్ అంటున్నారుది ఇది ఇది వస్తదేమో కదా పింఛన్ లాంటిది
లేవు రావు డిస్కులకి ఏదైతే వెన్నపూస్ ప్రాబ్లమ్ ఉంది కదా వెన్నపూస్ ప్రాబ్లం హార్ట్ ప్రాబ్ల హార్ట్ ప్రాబ్లమ్కైనా ఉంది కానీ ఆరోగ్యశ్రీ మీద వెంన్ను పూసకు లేదు ఎందుకంటే దానికి రీప్లేస్మెంట్ లేద్ ఊ దానికి ఎందుకంటే వేన్ పూస్ కు రీప్లేస్ ఉన్న రిపేర్ ఈ
ఆ
ఇప్పుడు బాడీలో మన పార్ట్ లేకి ఏ ఆర్గన్ పోయినా రీప్లేస్మెంట్ ఉంది ఈవెన్ మెదడు
అవునవును
ఒక వెన్ను పూసకు ఏందంటే ఉన్నదంతా చేసుకోవాలి లేకుంటే ప్లేట్లేసుకోవాలి ఆయ చెప్తే అనన్నాడు డిస్కుల్ తీసేసి ప్లేట్ సి స్క్రూలు వయాలింటే ఒక్కో ప్లేట్ కాస్ట్ నాకు అప్పుడు యాభై వేలు చెప్పాడు ఇప్పుడు ఎంతయితే తెలియదు ఒక స్క్రూ కాస్ట్ అట్ల మూడు డిస్క్ లో స్క్రూ యాడ్ ట్ట ఆరు స్క్రులు వడుతున్నాయ్ అవి మూడు లక్షల అయింతంది అప్పుడే మ ట్రీట్మెంట్ అవి మూడు అయితుయి మళ్ మెడిసిన్ చిన్న బెడ్ రెస్ట్ మొత్తం కల్ ముప్పైదు లక్షలు అప్పుడే అయితుందన్నర్ ఆల్ కాదు ఇప్పుడు ఎంత వరకు పోయిందో ఏంటో తెలీదు ఇప్పుడు మనకి ప్రాబ్లం పెట్టుకొని పోని హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నా అంటే ఇప్పుడు మూడు నాలుగు సంవ వాళ్ళ కంటిన్యూ ఒకటే సారీ కట్టాలి ఇన్సూరెన్స్. అట డబ్బులుంటే ఇన్సూరెన్స్ చెప్ ఏం లేదు మళ్ళ చేసుకున్న తర్వాత మళ్ళ రెస్ట్ ఏ ఉండాలి ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను ఏం చేసినా కూడా ఈ పని వదిలెయ్యలి నాకు ఈ పని తప్పించి ఇంకో పని రాదు నేను ఏం చేయను ఇప్పుడు సర్ ఇప్పుడు వర్కర్ పెట్టుకొని చేసుకుంట కానీ వర్కర్ అన్ని ఫుల్ ఫ్లెడ్జ్ గా చేసేటోళ్ళు లేరు ఇప్పుడు ఎందుకంటే పై పైన పని నేర్చుకుం పై పైన పన్నేర్చుకుంటారు మాకు ఇంత కావాలని చెప్పేసి డబ్బులు అడుగుతున్నారు
ఆయిన నిజం చెప్పాలంటే కుల వృత్తులు ఎక్కడన్నాయండి ఇప్పుడు ఎవరు చూసినా ఎం అసలు అవి ఎంతో గౌరవప్రదమైన వృతులండి అసలు కానీ ఏంటంటే జనరేషను ఆ మా పిల్లడు ఇంజనీర్ అయితాడు మా పిల్లడు డాక్టర్ అయిత అతడు ఆ అం ఓకే మంచిదే కానీ ఏదైనా గూడా అతనికి అతని వృత్తి కొంతో గొప్పో తెలిసి ఉంటే బాగుండేది కానీ మధ్యలో కంప్లీట్గా వదిలేస్తున్నారు రెస్పెక్ట్ లేదు వాళ్ళ వృత్తుల మీద ఆ అది మేము కూడా చూస్తున్నాం, మాకు ఇక్కడా మా ఫ్రెండ్ వాళ్ళు ఒకరు ఉన్నారు, రేణు వాళ్ళని వాళ్ళు వ వాళ్ళు వీళ్ళన్నమాట ఎవరు కుండలు చేస్తారు కుమ్మరి వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీలో అసలు ఇప్పుడు ఎవ్వరు లేరు
ఉ అవును ఇప్పుడు ఈ ఈ జనరేషన్ కొండలు చేసే వాళ్ళు లేరు పాతలుమన్నా చేసేసి పక్కకి వెళతుదు ఉండట్లేదు అది రీపీప్ ఏమవుతుంది అంటే ఇంకా అవి కూడా మిషనరీ వచ్చేస్తుంది మాట్ తీసి మిషన్లు వేయ ఆ మిషన్ తయారు చేసి పక్కన పెట్టేయడం
ఆ ఆల్రెడీ వచ్చేసినాయి కదా అలాంటి కుండలు ఆల్రెడీ మాకు కనిపిస్తున్నాయి దొ ఇది వీటిని ఏందో చెప్తున్నారమ్మా, కుండలకు కూడా ఒక ఇంగ్లీష్ నేమ్ పెట్టి ఒక కుండ ఏడు వందలు ఎనిమిది వందలు అన్నారా కుండ పేరు ఏదో ఉందండి ఆ మట్టి పేర డిఫరెంట్ గా ఉంది అసలు దాని మీద డిస్ దాని మీద డిజైన్స్ అది ఎక్క వాళ్ళు ఎవరో రాజస్థాని అ
ఇప్పుడూ ఇప్పుడు కుండనూ ఎంత దన్నా శుభకార్యం కానీ అశుభ కార్య కా కా కొండమలు కావాలని పెళ్ళికైన చావైన పెళ్ళికని చావుకానీ ఆ కుండ కావాలి
కావల్సిందే
అది చచ్చినట్టు అప్పుడు ఆ కుండలే పెట్టాలి వేరే పెట్టే ఆచన లేదు ఇక్కడ మన మన ఏ భారతదేశంలో అయితే ఇంకా బయట దేశాల్లో వేరే మాత్రం మనకేం తెలీయదు కాగానీ మనకైతే మనకున్న దాకా అ కావాల్సిందే
అవును కూరడు కొండలు కావాల్సిందే నాయే పెళ్ళికి కుండలు దేని కుండలో అని ఓ కుండ లేకుండా పనే కాదు ఎంటో మరి అదే ఇంకా అది కూడా ఇట్లా అన్నీ అంతరించ తీకుంట పోయి ఇంకా కొత్తవి చూడాల్సిందే కొత్తోటిక ఏం విలువ ఉండదు పాడుండదు కాదే తినే తిండిలో సత్వలేదు
అవును
ఆ జనాల నిలబడిపోతున్నాము ఆ ఈ మంది మందులు లేసి పండించడం ఇక్కడ ఎం టార్చర్ ఏం ఉందంటే పంట పొలాలకి మందులేసి పండె ఆ తథర్టీ ప్లస్ ఎంటా తథర్టీ ప్లస్ పూ నాకు ట్వంటీ త్రీ ఇయర్ వచ్చేసరికి షుగర్ కన్ఫర్మ్ అయింది పోయింది మా పాప ఆ మాకు ఆ మా పాప పు తే లెవెన్ మంత్స్ అయితుంది నాకు రోజు రోజుకి కళ్ళు ఆ లేవ వ రోజు రోజుకి నాకు కళ్ళు తిరగడము చేత కాకపోవడం ఇట్లా ఉంటుంటే పోయి చూయించుకుంటే సెవెన్ హండ్రెడ్ అమ్మ మీకు షుగర్ ఉందా అంటే నాక్ షుగర్ ఎంది సార్ అంటే లేదమ్మ నీకు షుగర్ ఉంది సెవెన్ హండ్రెడ్ ఉందమ్మా అని అంటే నే అప్పుడు ఆయన చెప్పినప్పుడు అయినా నమ్మ మలేల అ ఇప్పుడు గుడ నమ్మల్లే ఏ వీళ్ళు ఏంటో అసలు అలా చెప్తున్నారు నాకు షుగర్ ఉండడం ఏంటి అలాని చెప్పి మళ్ళీ వన్ ఇయర్ పాటు నేను నెగ్లెక్ట్ చేసిన వన్ ఇయర్ నెగ్లెక్ట్ చేసరికి మనిషిని చాలా బక్కగై పోయినా హలో.
అ ఆ అవును అవును బక్కగా అయిపోతారు కొందరు ఏమో సన్నగా అయిపోతారు కొందరేమో బాగా వీక్ అయిపోతారు.
నిజంగానే ఏమన్నా ఉందా అని చెప్పి మళ్ళీ వెళ్ళి చూసుకుంటే ఇంగ మార్నింగ్ ఈవినింగ్ రెండు పూట్ల టెస్ట్ చేసుకుంటే ఇంకా కన్ఫామ్ అయిపోయింది ఇంకా అప్పటి నుంచి ఈ మెట మార్నింగ్ టాబ్లెట్స్ మింగ్తనే ఉన్నా ఈ మెటాఫార్మన్ మింగితేనేమో బాడీలో బీట్వల్ డెవలప్ కావట్లే బీ ట్వెల్వ్ లేకపోతే బీ ట్వెల్వ్ మషకి ఎంత ఇంపార్టెంట్ బీ బీ ట్వెల్వ్ ఉండట్లేదు ఆ మళ్ళీ బీ టువెల్ కి బలం గోలీలు ఆ ఐన అది చూసుకుంటుంటే మళ్ళీ సిక్స్ సెవెన్ ఇయర్స్ బ్యాక్ కొంచెం కంటి మీద పడింది అది షుగర్ వాళ్ళ ఏమో అనుకున్న తీరా జూస్తే షుగర్ వల్ల కాదు నాకు థైరాయిడ్ కుడ ఉండి ఆ ఆ వెనక్ రెటీన వెనక అన్నారు ఒక సంవత్సరం ఒక కన్ను ఒక సంవత్సరం ఒక కన్ను మొత్తం ఒక డే లో టెన్ టైమ్స్ చూపు పోయేది కంప్లీట్ గా అమ్మో ఇది ఏదో ప్రాబ్లం ఉంది లైఫ్ లాంగ్ గుడ్డిదాన్ని అయిపోతాను ఏమో అని ఇంకా హైదరాబాద్ పుష్పగిరి అ ఇక్కడికి వచ్చి చూపించు కుంటే దానికి స్టెరాయిడ్స్ ఇచ్చిర్రు ఆ స్టెరాయిడ్స్ తీస్ కుంటే అసలు మనిషిని మొత్తం ఆగమైపోయినా అసలు ఒక్క చెప్పాలంటే ఇవి మీరు నమ్ముతరో నమ్మరో గని ట్వంటీ టూ వెళ్ళి ట్వంటీ త్రీ ఇయర్స్ వచ్చినా కాంచి లాస్ట్ తట్ ఈ వన్ థర్టీ టూ ఇయర్స్ దాకా అసలు నేను ఫేస్ చేసిన హెల్త్ ప్రాబ్లమ్స్ పది పది సంవత్సరాలు కన్నూస్ కన్ను గురించి స్కిన్ గురించి టూ తూ
ఒక్క షుగర్ వస్తే చాలండి ఒక్క షుగర్ వస్తే చాలండి ఒంటికి ఒక్క షుగర్ వల్ల మనిషిని మొత్తం ఇదయిపోతారు